హలో
హలో
ఏం చేస్తున్నావ్ అక్క?
ఏం చేస్తాలేన్ రా కూర పొయ్యి మీద ఏసిన నా కూస్సున్నాను, నువ్వేం చేస్తున్నావు?
నేను బట్టలు విండినా పిండి ఇగ ఆర్ ఏయ్యాలిగ అవి
ఏం కూరా?
కర్రీ ఏం చెయలే నిన్న చికెన్ తెచ్చి ఉండని చెప్పినాగ మా ఆయ
ఆ
అదే ఉండి
ఆ
ఈ రోజు చెప్తానంది నేను ఇంకా సరిపోతది.
ఆహా ఏం వండలేదు అంటే షాప్కి పోవాలా?
పోవాలి
ఆహా నిన్న సండేగా నిన్న పోయినావా?
పోలె ఎన్నా
ఆహా ఈరోజు వాన
ఆహ
ఏ ఇంకెన్ని మన్త్ వన్ మంత్ అయిందా నువ్వు పోయి ఫస్ట్ వస్తే.
ఫైవ్ వస్తే వన్ మంత్ అయితది
ఆహా
అందులో ఒక రోజు సెలవేబడ్డది
ఆ కై పైసలు కట్ చేస్తదా
ఆ కట్ చేస్తదిగా
ఆహా
హు ఏం కూర వండలేదు ఎన్ని గంటలకు పోవాలి షాప్కి.
పది గంటలకి
పది గంటలకి పోవాలా ఆహా.
అమ్మకు నేను కూర ఆలుగడ్డ కూర పోయి మీద వేసిన, క్యాప్సికము ఆలుగడ్డ. కొడుతున్నా
క్యాప్సికం, ఆలుగడ్డ కాంబినేషన్ భలే వండుతావుగా నువ్వు.
హు బావుంటది స్మెల్ కూడా మాస్తోస్తది. ఆ ఇగ పచ్చిమిర్చి వేయ్యకుండా క్యాప్సికం ఒక్కటే ఎస్తా. ఆల్గడ క్వాంటిటీని బట్టి తీసుకుంటున్ననో బట్టి అయ్యేస్తా. అ హే పోయింద మీ అత్తయ్య గారు పనికి.
హా ఇప్పుడే పోయింది పాలయన ఇంకా రాలేదు. ఆయన కోసం చూసింది చూసింది పోయింది ఇక.
పాలాయన కోసమా పాపం చాయ్ పెట్టుకుందావానేమో. ఆహా
ఇం రోజు అంతే ఇగామా పాలు పట్టి పోతది.
ఆహా ఇగ పెళ్లిళ్లు మల్ల స్టార్ట్యితున్నాయ నిగు గిరాక్ ఉంటదా?
హా ఉంటదక్క ఈ ఆశడం శ్రావణమా. సం పెళ్లిల సీజన్ లో ఉంటదిగా .
అదే ఇగ పట్ చీరలు తీసుకుంటారుగా ఇంగ పెళ్లిళ్లకయితే ఇగ పట్. పట్టు చీరలే తీసుకుంటారు
అవును
మ్ మ్ ఇంకా ఆన్లైన్లో మంచిగా సెల్ అయితాయా చీరలు. ఆన్లైన్ లో తీసుకుంటారా చీరలు?
కుంటారేమో అక్క తెల్వదిగ నాగుక్క అది
తీసుకుంటారా ఆహా!
స్క్రీన్షర్ట్స్ పెడితే చూసి పెడతదిగా.
ఆహా ఫాలోవర్స్ ఉన్నారా మంచిగా ఇన్స్టాగ్రామ్లా.
తక్కువనే త శారీసని కొట్టు వస్తది అదే.
అవునా మంచి మంచియి వెడతదా
మంచియే వెడుతుంది
ఉహ్మ్
నేను ఇంత ముందుకి ఏంలే నాకు దెలీదు అసలు ఆమె దగ్గరికి పోయినంకనే తెలిసింది
ఏంటి షీరాల గురించా
యూట్యూబ్ లో పెడ్తదని అమ్మ
ఆహా ఆహా ఈన నైట్ అచ్చిండు మా ఆయన
ఉమ్
నైట్ పన్నెండు అయింది పన్నెండో ఒకటింటికో వచ్చిండు
అంతే నా తగ్గింది నా కాలు
ఏడ తగ్గింది ఇంక్కుబ్బుతుంది అట్లేనే టాబ్లెట్లు ఎసుకోడు టాబ్లెట్లు తెస్తడు పక్కకు ఎస్తాడు అయ్యేస్ కునేద్ లేదు ఏ పాడ్లేదు
ఐట్మెన్స్ ఏం ఇయ్యలేదా
ఆ అట్మెంట్లు ఏమి ఇయ్యలే గాని ఒగ డ్రాప్లు ఇచ్చిండు దాని మీద పోసుకోడానికి
అది పోయమాను టాబ్లెట్స్ అయినా ఎక్కువ వేసుకోవద్లే
ఉమ్ ఏడ పోస్తాడు ఆ ఏముంది పోయ్యా అని అంటాడు ఇగ నేమన్నంటే టాబ్లెట్లు ఎయ్యాడు ఏ ఏమద్ తియ్ తింట్టాడు టాబ్లెట్లు వేసుకో అంటే ఆ తర్వాత ఎస్తలే ఆ రేపెస్తలే మాపేస్తలే అంటాడు ఇగ ఎయ్యడిగా ఉం ఉమ్ ఇంకా ఎడ ఏడిగిపోయిండు అన్న డ్యూటికి ఇగో నా చుట్టూ తిరుగుతుంది మమ్మీ మమ్మీ మమ్మీ ఇదే పని ఇగా పాలు దాగమంటే గ్లాస్ స్లా పోషి పాలిచ్చినా పాలన్నీ కింద ఓసింది కావాలని మ అన్నీ పోసింది కింద
ఉ ఊకే తాగుమంటారని కింద పోషింది మంచిగా
కారం పొడి కావాలంట పెద్ద తిక్కల్దొరికింది నాకు ఆ మంట కొడితే అప్పుడు తెలుస్తది ఇంకారా
అ
మల్ల ఎన్ని గంట్లోకి వస్తా షాప్కి బోయ్యి
టెన్కి పోతా గదా టెన్కి పోయి ఇగ ఒకటి ఒకటిన్నరకి
న
అన్నాయిపో మనే అన్ననికిొస్తా
ఆ
అయ్యో కాయో తినంగానే ఒక్కసేపు కూసోని ఇగా మళ్ళా పోతాం
ఆహా కాసేపుండి పండుకుంటావా ఏయో అట్ల రెస్ట్ తీసుకొని బోతావా
ఏం లే అమె ఒక్సారి తొందర్నె రమ్మంటది తిని ఎమ్మటె రమ్మంటది ఓసారి నాలుగు నాలుగున్నరకి ఫోన్ చేస్తాల అని చెప్తది
ఆహా
తది నాలుగు నాలుగున్నారకి ఫోన్ చేస్తది
ఆహా అప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడోస్తావ్ ఏడు గంటలకు వస్తవా
సెవెన్ థర్టీ తొందర వోతే సెవెన్కోస్తా లేట్ గా వోతే సెవెన్ థర్టీ
ఆహ్ ఇగ నువ్ పోయినంక షాప్ క్లోజ్ చేసుకుంటదా ఉంచుతదా అట్లనే
ఏంలే అవకు బానే నడుస్తది అంత పదిటి దాకా
ఓ అంతేనా
ఓస్తానే ఉంటారటా ఆమెకు
హా
హ్మ్
ఇంకారా
ఉన్నాయా ఏమన్నా పెళ్ళిళ్లూ మీకు
పెళ్ళిళ్ళ ఏం పెళ్ళిళ్ళు లేవు ఎందుకు మీకున్నాయా
మా కూడ ఏం లేవ్
ఏం పెళ్ళిళ్ళు లేవ్ ఏ ఫంక్షన్లు కూడా లేవు ఇప్పుడు
అవును
ఉమ్ ఉంటే గింతే ఎవరే రేణు కుసుంటే లేకపో తే అనిల్ మామయ్య కొడుకు బర్త్డే ఫస్ట్ బర్డే
ఓ మా ఇంకా చాలా ఉన్నాయి అయ్యేది
ఇగ ఇప్పట్లల్ల ఏం లేవ్ మందంట్లా హ్మ్ ఉంటే ఇగ బర్డేలే పిల్లల బర్డేలే ఈగ
హ్మ్
పిల్లల బర్డేలు కూడా అందరియీ అయిపోయినాయి
ఎవరియున్నాయి
హ్యాపీది ఒక్కదాంది ఉంది ఇగ ఆమెది సెప్టెంబరు ట్వంటీ ఆమె బర్త్డే
లేట్నేగనే ఉంది మనకు అవసరం లేదు
హా కివీ బర్త్డే ఏమో ఆగస్ట్ ఎయిటీన్ పోవాలి నెక్స్ట్ ఆగస్ట్ రాగానే షాపింగ్ కి పోవాలిగా
మంచి బట్టలు తీసుకోవాలి
మంచి ఫ్రాక్ తీసుకో
ఆ మంచి
ఫ్రాగ్ తీసుకో మంచిగా
కోనా
లేపోతే జీన్స్ అన్న తీసుకో
చూద్దాం ఏదైతదో కుట్టిపియ్యలని ఉంది గానీ ఆమె ఏమేస్తదో అంతర కాస్ట్ పెట్టి కుట్టికిచ్చి మళ్ళ ఇయ్యదు
అ అహ జీన్స్ అయితే మములుగ ఉండదక్క ఎడికన్నా పోయి కం ఫాగా ఉంటది ఆమెకూడా
కోవాలి ఒక ఫ్రాక్ తీసుకుంటా ఒక జీన్స్ టాప్ తీసుకుంటా షార్ట్ టాప్
ఆ అద్ అట్లనే
మ్ షార్ట్ కుర్తి లాగ వస్తున్నాయిగా ఇప్పుడు
అ పిల్లల బలే ముద్దు మంచిగోస్తున్నాయి అసలు
మీషోలో బాగున్నాయి బట్టలు గానీ అయ్యేమో డైలీ వేర్కే మంచిగా ఉంటాయి
అ క్వాలిటీ ఎట్లాంటిదో తెలిదుగా
ఆ అవి అవి కాల్టి ఏముంది ఏమం టర్ రబ్బర్ క్లాత్ అంటారుగా
అ అసలు నాకైతే క్లాత్ల గురించి సరిగా తెలువనే తెలువదు
ఆహా ఆ ఉ అవ్ అట్లా ఉంటాయన్నమాట మీషోలా బట్టలు ఏజోలా బాగుంటాయి కానీ కాస్ట్ ఉంటాయి అల్లా
అమెజాన్ ఫ్లిప్కార్డు అమెజాన్ ల కూడా బానే ఉంటాయి కాకపోతే ప్రైజ్ బానే ఉంటది అల్లా
ఆ
అమెజాన్ ఫ్లిప్కార్ట్ ల కుడ
నేను అమెజాన్ ల ఏం తీసుకున్నా కివిగానికి సైకిల్ తీసుకున్న అమెజాన్ ల అంతే ఇప్పటి దాక ఏం తీసుకోలే
అ హా
థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా
ఆహా
మ్ ఇంకా ఫ్లిప్కార్ట్ ల ఫ్లిప్కార్ట్ అయితే ఏం తీసుకోలే నేను మీషోలనైన అయ్యో ఇయ్యో బట్టలు తీసుకున్నా గానీ